బావ పేరు ఏంది వేరే వస్తాంది
ఆ అళ్లా పెట్టుకున్నాడు
ఆ గదే నాగుల స్్వేతన వస్తంది అయితే మరి
పేరు
ఆ గదే
హ
ఏత
ఏమో ఎవడ పెట్టుకుంటే ఏమైతుది అప్పట్లా ఓన్లీ అమ్మాయిలకే వస్తది అనుకొని ఆమె పేరు పెట్టీ నట్టు ఉన్నాడు
అవును ఇప్పుడు బావది ఇప్పుడు మనిషిది ఉన్నది బావో మాట్లాడచ్చా
నే నువ్వు మాట్లాడొచ్చు ఎవరనా మాట్లాడచ్చు ఏముంది దాంట్లో
మనిషి ఫోన్ చేస్తే బావ మాట్లాడచ్చా
మాట్లాడొచ్చు హ ఏవన్నా మాట్లాడొచ్చు చిహ చిన్నోనికి
ఆ
వల్ల కొడుకులకి
ఇప్పుడు అనుకున్నారా
ఉంది
ఆ
ఏడ మాట్లాడతాడు అతనైట్లే ఆటలా ఆడుతల ఇడాడు
అదం కాదు
ఆడేడు మాట్లాడుతాడు మాట్లాడతలేడు ఆ ఆయనకు ఫోన్ చేసి
అంతరోోజం తీసుంటాడు
ఇది పోండి నవుతా ఉడు
ఎందుక
ఏమో వాళ్ళు పిస్తా పిస్త జోక్లు వేసుకుంటారునే అవుతాం ఆయన ఏత్తలేనట్టున్నాడు ఈడే ఆయనకు గెలిసాడు ఏమిేస్తాను తిన్నావా హలో హలోలో
స సీత ఎ వరకు ఏేస్తు ఉంటేగా ని
సీదు
నిన్నవరకు ఫోన్ చేయతంటు
ఈడే ఆయనకు చేసినట్టున్నాడు
అవునా
ఓకే
నే సాయంత్రం చేసింది అయితే నైట్ ఏడు ఉన్నారండి మీతే
తన్నారా
మ టిఫన్ాంటషా
బయట ఎష్
ఇంట్లోనే
హ నా బరాల్ స్కూల్
పోయిరు పోయిరు దాని అయినటుగా దగ్గర దగ్గ వచ్చినయాటుగా
ఎవరి
మనిషయి
అయిపోయినాయా మొత్తం
దగ్గర దగ్గర వచ్చిందటే ప్రముల్ గద్దాద
హ హమ్
బర్తాతడు మా మాట్లాడాక ఇ దగా న ఉంటే నాలుదు మరి ఐదు మీ కనీ వాటే మీకు ఎనివర్డే
నాకు పదిహేడు వందల డెబ్బై నచ్చింది నీక వళ్లేె
ఎనిక
అంటే దాంట్లో చూపిస్తా అంది పడ్డానికి ఏడు నుంచి పద్నాలుగు రోజులు పడుతుంది అట్
అవునా
అ
ఇప్పుడు నీది అయిపోయిేది మళ్ళా నీకు మళ్ళా టాస్క్ వస్తుందా
నేను మాట్లాడొచ్చు కదా ఇప్పుడు మీతో ఈ ఈ టాస్క్ అంతే ఈ టాస్క్ మతం అయిపోయినాక ఇంకో టాస్క్ మేము అప్పుడు మాట్లాడినాం కథలు చదువుడు ఇప్పటి నుంచి టాస్క్ లు ఇస్తనే ఉన్నారుారంటే ఏదో ఒకటి మా అల్వది పిసా
అ వాట్సాప్ రాతలే నోటిఫికషన్
ఏమనం పట్టించుకోలేి అప్పుడ అంతా అయిపోయింది కదా నేను ఒకటే సార్ అనుకున్నా వాట్సాప్ లో వస్తాంది నాకు కూడా ఆ మెసేజ్ కూడా పెటిరు ఇ్యాల పన్నెండింటికే లాస్ట్ ట దాని నుండే వత్తంది
అదిగలో పని ఇటికి లాస్ట్ట
ఆ
ఈ టాస్క్లో అయిపోతాయట కదా
మళ్ళీ ఫస్ట్ మళ్ళీ ఫస్ట్ కస్తాయ అనుకుంటాం మెయింటెనెన్స్ క ఆతారట నాలుగు రోజులు
కానీ ఈ టాస్కులు ముప్పై ఒ తారీఖు వరకుేద
అవునా
బా మ కొత్త టసుకులియ
ఎవరు చెప్పరు
అందుచ్చి మీ మసజలుదులేదు
ఏమో నాకు అది రాలే మరి
గదే మెసేజ ఈ రాత్రి పన్నెండుటి వరకు అన్నా నచ్చింది అన్లైన్ ఉన్నది
దానిం ముప్పై ఒకటి లాస్ట్ అని ఇయనే మెయింటెనెన్స్ కోసం ఇరవై ఏడు నుంచి ఆ ఫస్ట్ వరకు బనిిత్తాం మళ్ళీ ఫస్ట్ నుంచి ఫస్ట్ వరకు మాట్లాడిన వాళ్ళకు మాత్రమే పైసలు పడతాయి అన్నట్టు
ఆ గదే మరి అంటే అంతే కదా
నేను ఇప్పుడు మాట్లాడిన వాళ్ళకే ఫస్ట్ పైసలు పడతాయెమో మళ్ళా తర్వాత మాట్లాడినోళ్ళకి లేట్గా పడతది తేమో అనుకుంటాన్నా
లేదు ఇగంతే ఈ టాస్క్ లో ఇప్పుడు మళ్ళ కొత్త టాస్క్ వత్తది
ఆహా కొత్త టాస్క్ వచ్చిందేన్నయం కదలు గాదెవిగి అలాంటియయితెన్నయం
గా సధువుడైతే నీయవ ఐదు నిమిషాలలో చదివీ పారదేంగొచ్చు
ఆ నేను అప్పుడే ఇప్పుడైతే ఎట్లా చదివినా ఒకా ఎంత మూడు గంటలు పట్టింది కావచ్చు ఒకటే రోజు కూర్చున్నా కథం చదివినా అయిపోయింది ఇదెందో సోది ఆళ్లు ఖాళీ ఉండాలె మనం ఖాళీ ఉండాలే ఉండాలే
మళ రిఫ్రెష్ కొట్టాలే
ఏ రీఫ్రెష్ రీఫ్రెష్ ఏం కొడతలేం మేమూ కొట్టకుంటనే చక్కగతన్నాయ్
అదైతే చదువుడు ఎవరితోటి మనకవసరం లేదు మనం
ఆ ఆ మనం ఖాళీ ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చు ఇదేం ఆలు కాలీ ఉండాలే మనం కాల్ ఉండాలంటే ఎక్కడైతే అందుకే నేను ఒక్కటే శనివారం నాకు దొరు దని ఆయంటె శనివారం కూర్చొని అందర్కి చేసేసిన అడమా పిన్నికి పా వాలె నాలు అది నాలుగు మాట్లాడింది ఇటూ మా జోతత్తకి మమ్మీకి
మనిషా కూడా అంత చేసిందటగా
ఆ
అ అదే కదా ఎ ఇది తలకాయనొప్పున్నది నా ఎన్ని మూడైనట్టు దిం టి ఇది నాలుగోది
అంతేనా
మరి ఏడ టైం దొకుతది మనం చేసినప్పుడు వాళ్ళు ఉంటాలేరు వాళ్ళు చేసినప్పుడు మనం ఉంటలే
మ్
నిన్న బా సాయంత్రం మాట్లాడాదం అన్ మనిషి మనిషే వేసింది సాయంత్రం మాట్లాడదామని చెయ్యాలి మనకి టైమ్ ఎట దొరుకుతది అయితే
మరిగాదే కదా నేనుంకా నేను ఇంకా ఆఫీస్ టైమ్ లో అసలే దొరుకుతలేదు మ్
ఆ నేను చేసినప్పుడు
అం ఏ ఇది గలవది ఎవరిది ఆళ్ళకే ఉండాలి మళ ఆళ్ళ ఫోన్ లో డౌన్లోడ్ చేేసి అదంతా సోది
అదే కదా
మళ్ళీ ఆళ్ళు ఏమ అనుకుంటారు ఇప్పుడు ఆళ్ళ దాంట్లో డౌన్లోడ్ చేసి మనం ఆళ్ళకి చేసినాం అనుకో ఇప్పుడు ఆళ్ళై కూడా ఇరవై కావాలి గా కద మళ్ళ అళ్లాగా అదే తంటు ఉంటది నేను ఎప్పుడు ఏయాలి మళ్ళ ఆళ్ నాలుగు మాట్లాడాలి మనై నాలుగు మాట్లాడాలి అంటే భూలది ఇతాను
ఇయాల అయితే నేను ఈ పక్క సాయి చేసినా తరగాని చేసినా
హ్మ్
ఆ
లైన్గా ఓ నలభై నిమిషాలు మాట్లాడు మనం సోది చక్కడాగా నలభై నిమిషాలు మాట్లాడితే అయి
కూడా మాట్లాడొచ్చా హలో
ఏ డైరెక్ట్ కాదు హలో
పది పది నిమిషాలే
పది పది నిమిషాలు కట్ చేసుకుంటనే మాట్లాడుదు గానీ ఇది ఒకటేసారి నలభై నిమిషాలు అవ్వగొడతే అయిపోతుంది అయి పది నిమిషాలు ఈ పూమాల పది నిమిషాలు తర్వాత మాట్లాడతా అంటే అదిగానిపని
అది కాని పని కదే
హ్మ్
తినలేదు మరి
నేను పొద్దున తిన్నా ఇంక ఇప్పుడు తినలే బ్రేక్ తీసుకోవాలి ఒకటి ఒకటిన్నరకు వెళ్ళి
హ్మ్
ఏమో పోతా అంటాను గివ్వే సర్టిఫికేట్ల కోసం తిరుగుతాండు గాని అడిస్తలేడు పైసలు అడుగు తాండాట నాలుగు లక్షలు గడితే తాండడటా
ఏంది
నాలుగు లక్షలు కడతే ఇత్తా అన్నాడట
సర్టిఫికెట్లే
ఆ ఇక ఫీ అన్నట్టు మొత్తము బీ టెక్లీ
ఆ
అంటే ఏం వద్దని వచ్చిండు ఆడు
ఆ
మళ్ళా తర్వాతవాత ఇక ఎవరితోనన్న అ ఏబ
మ మేయర్ తోడు మే మేయర్ తోడు మే మేయర్ తోటి మాట్లాడిపిస్తే మేయర్ తోటి కరీమర్ మేయర్ ఆ ఆ సిగ్నల్ కట్ అయితాంది నీది
ఏవ
హలో కరీంనగర్ మేర్
క మాత్ర
ఆ ఆ ఆ ఏంది హలో హలో హలో హలో వాయిస్ కట్టయితుంది హలో హలో కరీంనర్ మేయర్ తోటి మాట్లాడిపిస్తే అయిపోతది కదా అదే డబ్బులు తక్కువయితది కదా ైరక్ట్ రుసితే రుసితే కాాల మమ్ మా టకాద కల్నకుల దోస్తా కదా ఇది ఫ్రీలాయిపోదా వయలు అయిపోతుది అట్గా నాలుగు లక్షలు అంటే ఏంది రూపాయ రెండు రూపాయలు నాలుగు లక్షలు అటుగా వస్తాయా డైరెక్ట్ పోవాలి వాడి పోవాలా అ మాట్లాడిపోయాలి డైరెక్ట్ కొత్తస అట్లయితే కతం అయిపోతుంది లేకుంటే ఎడైతే నాలుగు లక్షలు నాలుగు లక్షలు అంటారు రూపాయ రండి